హలో
వినిపిస్
ఆ వినిపిస్తోందా
ఆ వినుపిస్
ఇన్పిస్తోంది
ఆ ప్రెజెంట్ కాలీ నే ఉన్నా మీరు
అవునా మేము ఆఫీస్లో ఉన్నాం తిన్నా
ఆ తిన్నాను మీరు దిన్నార హలో
సి
మీ వయిస్ కరెక్ట్ రావట్లే
ఇప్పుడు ఓకే నా
ఆ ఇప్పుడు ఓకే
ఆఫీస్కి వెళ్తారు మీరు ఇంట్లోనే ఉంటార
ఇంట్లోనే ఉంటా నేను
అవునా ఆఫీస్ కి వెళ్ళరా
ఆ అస్కల్ట్లే నేను ఇంట్లోనుంచే చేస్
కాలేజా
అవుండి
వర్క్ ఫ్రమ్ హోమ్
హ్మ్ సాఫ్ట్వేరా
అవును
ఓ మేము ఆఫీస్కి వచ్చా రేపు శ్రీరామ నవమి ఫెస్టివల్ గదా
నొ
సో అవే అదోటీఇదోటి ఆఫీస్లో వర్క్
అవునా ఏం చేసిస్తారు మరి మీరు
నార్మల్గా పూజ చేస్తారండి ఆఫీస్ లో
ఓకే అంటే పూజ అంటే పూజ
ఆహా కల్నినా మండే అవి టెంపల్ వ సార్ ఆఫీస్లో అలాంటివి చేయి అందరికి బాగా పెద్ద ప్రాసెస్ ఉంటది కదా
ఆ
అ మీ ఊర్లో జరుపుకుంటారా ఫెస్టివల్ సెలబ్రేషన్ అర్థమవ్వలే స్టాక్ అవుతుంది
ఆ మా ఊలో జరురుతు
అవునా పెడతారా మేడం
ఆ విటంది
అఓ
అవును అ
అ ఆఫీస్ కి పోయినారా ఆహా
మీ దగ్గర ఉండాలమా
లేదు మా ఆ ఆఫీసు లో అందరు అన్నం పేటి అది ఓన్లీ మాకు ఓన్లీ వినాయక చ ఈ ఫెస్టివల్ ఫెస్టివల్ మాత్రం ఉంట
అచ్చా
స
పూజా అంటే
పూజ అంటే నార్మల్గా చేస్తారు కదా ప్రతి దేవిని చేసే పూజ సేట్ల ఇ కలా
అ అంటే నైవేద్యం ఏం పెడతారు
ఆ
నైవేద్యం టైప్ ఉంటాయి కదా నైవేద్యాలు ఉంటాయి కదా అవే ఏమి పెడతారు
అంటే ఆ అమల్గా అంద దగ్గర నుంచి తీసుకొస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొస్తారు ఒక్కరగలు అలాంటివి తీకో అవన్నీ కలెక్ట్ చేసి అక్కడిడ ఎబట్టి పూజ అయిపోయిన తారు
ఇ ఏం తీసుకొస్తారు
అ అ దవు కాబట్టి ఫస్ట్ డే చేస్తామని చెప్పొద్దు చేయమని చెప్పద్దు టైంకి వేస్ చేసుకని గలో వీలయితే తీసుకొస్తాం అం
అంటే టైంకి చేస్తే మళ్ళీ ఎవరైనా అదే చేస్తే సేమ్ ఉంటుంది కదా
మ్ ఉన్నా కూడా ఏయి కాదు ఎట్లైనా దేవుడికి కదా
అవును అడి ఒక్కొక్క వెరైటీ ఉంటే బాగుంది
అందర ఏం బాగా క్వాంటిటీ తీసుకురాదు కొంచెం కొంచెంమయినా కూడా సేమ్ అయినా హోల్డ్ అయి అందరిక సరిపోతున్నా
ఆఫీస్ లో అంటే ఎతారు అంటే ఆఫీస్ లో ఎంతమందిరు అందరి కు మరి పడుతు
ప్రసాదం కొంచెమే తింటారు టిఫిన్ లాగాలి ప్లేట్లా పెట్టుకని
ఆ మా టెంపుల్ లో అయితే ప్రసాదమే చేస్తా
అవును
ఆక్కడ గఫాల పెటిపో
వినిపియట్లేదు ఏమో డిస్టబెన్స్ వస్తుంది. నాది క్లారిటీ ఉందా
అవును
మీది లేదెందుకు
మ్మ్
అయితే మీ దగ్గర ప్లేట్లో పెట్టుకొని తింటారా ప్రసాదం మా దగ్గర డోప్పలు లో తింటం పచ్చి
మాదగ్గర హైక్వానీ ఉంటది హైక్వ అంటే తెలుసా మీకు
అర్ధం కాలేదు ఆ ఆ
బైక్ ర్యాలీ అంటే తెలుసా మీకు
అర్ధం కాలే
ఆ బైక్ ర్యాలీ అంటే తెలుసా మీకు
ర్యాలీ ఆ
ఆ
బైక్ ర్యాలీ ఆహా తెలియదు
ఆ అంటే అందరము బైక్ తోటి ఒక ఒక ఊర్లో మేము మొత్తం ర్యాలీలాగా చేస్తాం
ఆఆ అంటే బైక్స్ పైనట్లా జెండా పెట్టి తీస్తారు అదేనా ఏమో నాకు అంత అర్థంకాలే
ఆహా
మ్ సైకిల్ తీస్తారెమో కానీ మా కంత ఐడియా లేదు
డిజే తెలుసు కదా
ఆ అదైతే ఇట్లా తెలుసు
ఆ డీజే పట్టుకొని పోతాం సాంగ్స్ పెట్టుకుని
అవునా
మ్ సాయంత్రము అందరికి ఏ అన్నదానం ఉంటది మా ఊరిలో
చాలా మంది ఉంటారా
ఆ ఊరు మొత్తం వస్తారు
ఆహా
మ్ అంటే మీ టెంపుల్లో అంటే అన్నదానం ఏముండదా మరి
ఉంటది మా టెంపుల్ లో చాలా గ్రాండ్ గా చేస్తారు కళ్యాణ్
ఆహా కళ్యాణం జరుపు తా మీ దగ్గర
టెంపుల్లో వేస్తా అది ఆ
ఆహా అంటే కళ్యాణమండ అంటే ఏం చేస్తారు
సార్ మాకే సరిగ్గా తెలువదు మిమ్మల్ని క్వషన్ కళ్యాణం అంటే దేవుణా పెళ్లి చేస్తర్
అంటే మీరు వెళ్ళరా చూడ్డానికి
వెళ్తా కాకపోతే అంతది వెలివారు
ఆహా అంటే అక్కడ దగ్గర ఉండలేరు అన్నట్టు
ఆ మా అమ్మయిగా పెళ్లిి చేసేస్తారు ఈవినింగ్ మళ్ళ నైట్ టైమ్ లో వీగ్గ్ రా పల్లెక్కి ఉంటది ఊరేగింపు ఉంటది
ఆహుం
పల్లకి ఊరేగింపు ఇంకా అట్లాంటివి ఉంటాయి
నైట్ డిజే భరత్
ఆ
నైట్ డీజే అనే భరత్ భరత్ లాంటిది ఉంటదా
అ ఆ ఉంటది అనుకుంటా మరీసారి తెలీదు ప ప్రతిసారి అయితే ఉంటది మీ సైడ్ ఉంటది గద మీరేఎల్తారా
ఆ మేము వెళ్తాము చూడు అవు కాని నేను
అవునా
చాల్ బాగుం ఉంటుంది
హ హ
ఆ
దగ్గరికి వెళ్ళరా మీరు
అంటే దగ్గరి కంటే దగ్గరికి వెళ్ తాము కనీ టే ఏయిమ్
ఉహు అ
మ్
ఎందుకు చేయిరు మీరు ఏమన్నా రెస్టిక్ సా హలో హలో హెలో హెలో హలో
ఆ మీక్ కూడా
ఇంత సేపు ఎందుకు అట్లా వినిపియ్యట్లేదా హలో హలో హెలో హెలో అ
కనిపించడం లేదా
టర్ విన్ పిస్తా లేదు
ఉహు నువ్వు మాట్లడే
ఆ ఓకె అ
మూ
ఇంత సేపు వినిపియ్యలే ఇప్పుడు వినిపిస్తుంది
ఇప్పుడు వినిపిస్తుందా
ఉ హుమ్ హలో
అది నేను ఉన్నా